హలో బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే కాలేజీకి వెళ్ళి వచ్చాను
అవునా ఏం క్లాసెస్ చెప్పారు ఈరోజు
త్రీ క్లాసెస్ అయినాయి అండి డి ల్యాబ్స్ ఉండాలి కాని ఇంకా స్టార్ట్ కాలే ఎక్కువ స్ట్రెంత్ వస్తలేదని సో ల్యాబ్స్ కాలే ఓన్లీ క్లాసెస్ అయినాయి క్లాసెస్ ఇన్నాము
ఊహుమ్ ఎట్లుంటదండి క్లాసు బోర్ గా ఉంటదా మంచి ఎంజాయ్ గా అనిపిస్తదా
బానే ఉంటాయండి మెడిసినల్ కెమిస్ట్రీ ఒక క్లాస్ అయింది బయోటెక్నాలజీ ఒకటి
ఊహుం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారా క్లాస్ వినుకుంటూ
ఎంజాయ్ ఇగ అప్పుడప్పుడు నిద్ర వస్తది అప్పుడప్పుడు మంచిగా ఇంటా అండి నేను
హ్మూ హ్మూ ఫుడ్ తినగానే నిద్రొస్తదా అండి
లేదండి ఓన్లీ మార్నింగ్ సెక్షనే క్లాసెసు అఫ్ ఆఫ్టర్నూన్ ల్యాబ్ ఆ ఏ సబ్జెక్ట్ని బట్టి ఆ సబ్జెక్టు వీక్ లో టూ డేస్ టూ డేస్ అట్లా సాటర్డే మాత్రమే ల్యాబ్ ఉండదు మిగతా అన్ని ల్యాబే క్లాసెస్ అస్సలు జరగవండి మధ్యాహ్నం
అవునా ఇప్పుడు సెకండ్ సాటర్డే హాలిడే ననా
ఆ ఇస్తారండి
ఆ ఆ హాలిడేస్ అప్పుడు ఏం చేస్తారు హాస్టల్లోనే ఉంటారా ఖాళీగా
అవునండి రాసుకునేది ఉంటే రాసుకోవడం ఇట్లా బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్ తోని ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది అట్లా పార్క్ క వెళ్తాం లేకపోతే ఎక్కువ పడుకోనే ఉంటాంమండి ఇక నార్మల్ డేస్ లో సెవెన్ కి వె వేసి కాలేజ్ వెళ్ళడం కదా మ్యాథ్స్ ఎక్కువ పడుకునే ఉంటాం ఎయితే ఎవరు ఎటు వెళ్ళరండి అందరికి నిద్రంటేనే ప్రాణం
అవునా కాకపోతే కొంచెం ఇంకా ఫోన్ రీల్స్ చూస్తారా
చూస్తామండి రీల్స్
రీల్స్ చూస్తూ నిద్ర వస్తది పడుకుంటార
అంతే అండి లేవడం లేటు మాక్ ఇం ఫ్రెండ్స్గా లేసి టిఫిన్స్ లంచ్లు చేసి వచ్చసి మళ్ళీ రాయడం ఉంటే రాసుకొని ఇక ఏదన్నా ఒక మూవీ చూడడం ఇంకా సిరీస్ చూడడం అట్లా కొంతమందికి బాగా ఫేవరెట్ ఉంటంది కదండీ అట్లా చూసుకుంటా ఉంటారు అట్లా ఇక డే అయిపోతేది మళ్ళ నెక్స్ట్ డే వచ్చేస్తంది కాలేజ్ టైమ్స్ కూడా అయితాయండి
సిరీస్ చూస్తారా ఏ సిరీస్ అంటే ఇష్టం
స్టార్టింగ్ చాలా యూస్ అదండి ఇప్పుడే తక్కువ ఇష్టం ఎక్కువ కొరియన్ డ్రామాలు చూస్తా
మంచి ఇంట్రెస్టింగ్ అనేసా
అవునండి ఇంకా కొన్ని దూసేటియ ఉన్నాయి మధ్యలో సిమ్ వచ్చేసిందని ఆపేసిన కంటిన్యూ చేయాలి నేను మళ్ళీ
మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని హారన్ ఉంటాయి
హారర్ ఎక్కువ చూడనండి నార్మల్ మంచి స్టోరీస్ చూస్తాడి
ఆహా ఎందుకు భయం అవుతుదా హారర్వి
ఇట్లేం లేదండి కానీ ఇంట్రెస్ట్ అనిపించాలి భయం ఎక్కువ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్
అవునా అట్లా భయపడొద్దండి మనమే భయపడితే ఇట్లా
అందుకే నేను ఎక్కువ చూడాను
కాలేజ్ లో ఫెస్ట్ సేమ్ లేవా అండి ఈ మధ్య ఫేర్వెల్
ఫేయిర్వెల్ ఉంది కానీ ఇంకా ఏం డేట్ కావదు సిక్స్ రాలేదండి సిక్స్ సేమ్ స్టార్ట్ చేసినాం ఆ అవే క్లాసెస్ అయితున్నాయి రోజు
అవునా ఉమ్ ఇంకా శారీ కట్టుకుంటారా ఏమన్నా ఫెస్టివల్స్ కి
అవునండి ఫస్ట్ జూనియర్స్ ఉన్న ఇప్పుడు శారీస్ అట్లేం అల్లో లేకుండే ఇప్పుడు మేము సీనియర్స్ కాబట్టి సారీస్ కట్టుకోవచ్చు ఎవరి ఇష్టం వచ్చిన డ్రెస్ కూడా వాళ్ళు వేసుకుంటారు ర్యాంప్ వాక్ డ్యాన్సు స్టార్టింగ్ ఏమో ఈవెంట్ స్టార్ట్ అయ్యేది దీపం పెడతారు సార్ వాళ్ళు ఒక మంచి దేవుని పాట ఇట్లా వినాయకుడు సరస్వతి దేవి పాట ఎవరైనా ఒకరు పాటను పాడి తర్వాత వైస్ ప్రిన్సిపల్ ఇంకా ప్రిన్సిపల్ గారు కొంచెం స్పీచ్ ఇస్తారు తర్వాత వాళ్ళకి సన్మానం ఉంటది ఇక సార్ వాళ్ళందరికి సన్మాలలు చేసి ఫ్లవర్స్ ఇట్లా నిజంగా చెట్టు ఉంటాయి చూడండి అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ ట్రీస్ అట్లా ఇస్తారు అవి చ్చినాక ఇక సోలో పర్ఫార్మెన్సు గ్రూప్ డ్యాన్సులు మందులో పాటలు ర్యాంప్ వాకు ఇంకా గిఫ్ట్స్ ఇచ్చేటివి ఏమన్నా ఉంటే గిఫ్ట్స్ క్లాస్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళ గిఫ్ట్ లు అట్లు ఉంటాయండి
ఇప్పుడు జూనియర్స్ శారీస్ కట్టుకోవద్ద అనేసి సీనియర్స్ డిసైడ్ చేస్తా లేకపోతే సార్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు చేస్తారా డిసైడ్
సార్ వాళ్ళు చెప్తారు తర్వా మేడం వాళ్ళు చెప్తారు ఫస్ట్ తర్వాత సీనియర్స్ కూడా చెప్తారు వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అంతే అంతే అండి ఎవరు ఎక్కువ కట్టుకోవద్దు
ఉ హు ఎందుకో అలా ఉందా అండి మరి ఫెస్టివల్ కి
అర్థం కాలేదండి
ఉందా డ్రెస్సు కోడ్ సార
ఇంట్లో వాళ్ళు వద్దన్నారు ఎక్కువగా ఇలానండి తక్కువ
ఎందుకు మనీ పే చేయాలాండి ఏమన్నా
అంటే చెయ్యాలండి లాస్ట్ టైం ఏమి ఇచ్చేది లేకుండే కానీ నేనే వెళ్ళలేదు
హు
ఇప్పుడు ఫేర్వల్ ఉందండి మా సీనియర్స్ ఉంటారు కదండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ ఈ సముతో వాళ్ళకి అయిపోతుది
హ
వాళ్ళకు మేమే ఫేర్ వళ ఇయ్యాలండి
అవునా కానీ వెళ్ళొచ్చు కద అండి ఎందుకు వెళ్ళట్లేదు అసలు మంచిగా ఎంజాయ్ ఉంటది మేమ అయితే అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వేసేది మంచిగా
చేసినానండి నేను కూడా లాస్ట్ ఒక టూ టైమ్స్ చేసినా ఈసారీ ఇగ వెళ్లలేదు ఫ్రెండ్స్ కూడా చాల అన్నారు రా అని పోర్స్ చేసారు గాని ఆ టైమ్ లో నేను ఇంటికానే ఉండండి అందుకని పోలేదు
అవునా మంచి ప్రాక్టీస్ చేస్తారా డ్యాన్స్
పొద్దున క్లాసెస్ అయితాయి మధ్యాహ్నం ప్రాక్టీస్ ఉంటది
అవునా
కొ ఇంట్లో మనీ కలెక్షన్ కొంతమంది సార్ వాళ్ళు వచ్చి చూడ కొన్ని టెంట్ బాయ్స్ టెంట్ ఇవన్నీ చూసుకుంటారు ఫుడ్ పెట్టేలా ఉంటాే ఫుడ్ కూడా చూసుకుంటారుని చూ
అవునా ఇప్పుడు ఆ బాయ్స్ కూడా ఉంటారా అండి మీ కాలేజ్ లో
అవునండి మాది కో ఎడ్యుకేషన్ అండి
ఆ అవునా ఇంకా అండి ఏమన్నా స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా పెడతారా ఈ ఫేర్వెల్ డే రోజు చెట్లా
ఇట్లా ఇట్లా ఈ మన ఫుడ్ తో పాటు చికెన్ రైస్ సాంబార్ పెట్టి ఏదైనా ఒక స్వీట్ పెడతారండి ఇట్లా జిలేబీ డబల్ కమటా లైక్ ఏదన్నా స్వీట్ పెడుకము అయిన మీరు వెళ్ళిన్రండి ట్రిప్స్కి ఎప్పుడైనా ఇంటర్ లో గానీ
ఆ టూర్ ఫ్రెండ్స్ తోట్ టూర్ అంటూ ఎమ్ వెళ్ళలేదండి స్కూల్ డేస్ లో ఇంగా కొంచం. ఆ ఇంట్లో మంత టూర్లకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ చార్జ్ చేసే వాళ్ళుగా. అదా సార్ మా ఇంట్లో వాళ్ళు వద్దులే అంత ఎందుకు ఎప్పుడైనా వెళ్తే వెళ్తావు కదా ఫ్యామ్
చిన్న చిన్న ట్రిప్సు ఉంటాయి కదండి మా మా ఇంటర్లో కూడా అన్ అండి వైజాగ్కి తీసుకుపోయారు బీచ్ కి అప్పుడు నేను వెళ్ళలేను గాని ఇంకా వేరే ఒక ప్రాజెక్ట్ తీసుకాపోయిండ్రు అండి అక్కడ దగ్గర ఉండే వాటర్ ల వాటర్ దగ్గరకి మంచిగా ఉండ్య
ఎంత ఒక ఫోర్ హండ్రెడ్ ఈచ్ త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో కలెక్ట్ చేసింన్రు అండి అప్పుడు వెళ్ళినా. అప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు వద్దన్నారు కాని ఇగ నేనే లాస్ట్ సెకండ్ ఇయర్ కదా వెళ్తా నేను అంటే ఇగ అట్లా పంపించరండి.
అదే ఇంగ మా వాళ్ళు కూడా అంత ఎందుకులే, లైఫ్ లో ఎప్పుడైనా వెళ్తూనే ఉంటావు కదా ఇప్పుడు చూ చూసిన గుర్తుండదు అది ఇది అనేసీ కొంచం ఇగ ఓకే లే ఇంట్లో పరిస్థితులు కూడా అర్థం చే చేసుకోవాలి కదా అనేసి వెళ్ళకుండా ఉండేది
అవునండి
ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా మరి ఈ మధ్య ఫ్రెండ్సు.
లేదండి ఫేర్వెల్ ఒకటే ఉంది అంటారు మా వాళ్ళు ఇప్పుడు ఇవాళనే డిస్కర్షన్ అన అన్నారు టెంపుల్ కి వెళదాము సాటర్డే అన్నా సండే అన్నా. అంటే కొషన్స్ వస్తాలేదండి ఇక్కడే అండి ఎడ్లగట్టు గుట్ట గోవిందరాజుల గుట్ట సరే మరిగా ప్లాన్ చెయండి వెళ్తే వెళ్దాము అని చెప్నానండి
ఉమ్ మంచిగా ఫ్రీ బస్ కదా అండి ఎల్లచ్చు మీరు ఇజ్ రామప్ పవి వెళ్ళొచ్చు
యేడికి వెళ్ళమండి మేము వె కొ నేనైతే రూమ్ లోనే ఉంటా, మా ఫ్రెండ్స్ అందరు కూడా అంతే ఎక్కువ రూమ్ లోనే ఉంటారు. మా మా మా ఫ్రెండ్సు జస్ట్ భద్రకాళి బండ టెమ్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళిండ్రు. కొంతమంది థౌసండ్ పిల్లర్కి వెళ్ళనే లేరు మ్యాక్స్ అందరు వెళ్తారు కానీ. మావోళ్లు ఇట్ల ఎక్కువ వెళ్ళరండి
ఉ మంచిగా వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయ్యొచ్చు మంచి దగ్గరే ఉంటాయి కదా వరంగల్ హన్మకొండ. అంటేనే అవి ఇవి ఉంటాయ్ లక్నవరం లేక్ ఉంటది రామప్ప ఉంటది
అవునండి మంచిగా ఉన్నాయండి ఇక్కడ ప్లేసెస్ తిరగనికి.
మంచిగా అవైలబుల్ ఉంటాయి పార్కులు ఉన్
అవునండి యెళ్ళిననండి నేను జూ పార్క్ ఇక్కడ అంటే నాకు మా తమ్ముడు ఉన్నాడండి ఇక్కడ. ఇక్కడ ఇంటరు చేస్తాడు ఇక్కన్నే దగ్గర్లో అయితే వాళ్ళ మమ్మీ వచ్చినప్ ప్పుడు నేను మా తమ్ముడు మా పిన్ని యెళ్ళినమ్ అట్లా అని ఒక ఒకసారి జూ పార్క్ వెళ్ళిన అట్లనే ఫ్రెండ్స్ మేము కూడా ఒకసారి వెళ్ళినామండి.
ఉహు మీ చుట్టాలు ఎవరైనా ఉన్నారా అండి వరంగల్లో హనుమకొండలో.
ఎవ్వరు లేరండి
టే బాగుండేది
అవునండి టూ డేస్ వెళ్ళా వెళ్ళాల్సిగా తప్పదండి హస్ స్టల్ ఎవ్వరు లే ఉండ ఉండరు కాబట్టి వె వెళ్తాం వస్తాం మళ్ళ అందరం కలిసి.
ఒక్కరు ఉంటే టూ డేసే కదా వాళ్ళ ఇంటికిళ్ళి మంచి ఎంజాయ్ చేస్
హైదరాబాద్ లో ఉన్నారు కని ఇక్కడ ఎవర్లేరండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మాకు.
అవునా ఇంగ హైదరాబాద్ అంటే మళ్ళీ దూరమే అయిపోతది అదేదో ఇంటికే వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు.
ఉ అదే అండి ఇంకా అండి మరి ఎమ్ చేస్తున్నారు తిన్నారా లంచ్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి కూర్చున్నాం పాప వస్తుంది స్కూల్ క వెళ్ళింది కదా బస్సులు వస్తూనే ఉన్నాయి ఈ ప్లే స్కూల్ పంపించాము లాస్ట్ ఇయర్ ఆ అప్పుడయితే ఆఫ్ పాప ఇప్పుడు ఎల్కేజీ అండి ఆ ఇప్పుడు ప్లే స్కూల్ కి వెళ్ళినప్పుడు ట్వెల్వ్ కి వన్ కే వచ్చేదండి ఇప్పుడు ఇంక ఫోర్ కి వస్త హా
అవునండి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకు కూడా బుక్స్ సబ్జెక్ట్స్ ఎక్కువ అయిపోతాను తన్నళ్లే కానీ ఇప్పుడు మనకున్నంటే లేవండి మన కున్నట్టు వాళ్ళ స్టడీస్ కూడా లేవండి
అవునండి తనకి ఇప్పుడు ఎగ్జామ్
అవునాం
హ ఈ ఎగ్జామ్ వాళ్ళ ఆ టీచర్ కాల్ చేసి చూపించారు ఏం రాస్తుందో చూడండి అని ఆ ఒకటి బనానా ఇచ్చారు అవుట్లేయర్ ఆ దాన్ని దాంట్లో ఎయల్లో కలర్ క్రాన్ తోని ఫిల్ప్ చేస్తాంది ఇంకోటి నెక్స్ట్ బాక్స్ లో నైన్ టెన్ వరకి వన్ టు త్రీలు రాసిన్నాయి్ ఆ
రాసిందా అండి మరి పాప
రాస్తుంది అదే రాస్తుంటే సీక్రెట్ గా చూపిస్తాంది ఇం చూడండి ఎగ్జామ్ రాస్తాను మీ పాపని అ చూపి
అదే ఇప్పుడు అన్న అ వాళ్ళకు కూడా అటెండెన్స్ డ్రెస్ కోడ్ లో మళ్ళ వెనస్డే ఒక డ్రెస్ డ్ర వాళ్ళ బుక్ అ పెరిపోయినా మ అన్నిీ లేకుండా అండి
ఆ అయితే ఇప్పుడు పేరెంట్స్ అంటున్నారుగా ఎగ్జామ్స్ పెట్టట్లేదు మీరే రాస్తున్నారు పిల్లలు రాస్తున్నారు ఎగ్జామ్స్ అని అంటున్నారు అనేసి అందరుూ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల్ చేసి ఒక్కొక్కసారి చూపిస్తున్నారు
అవునడి రెగ్యులర్గా వెళ్తుా అండి పాప మరి స్కూల్ కి ఏడుస్తుందా
వెళ్తుదండి ఇంకా రోజు ఒక వన్ రూపీ చాక్లెట్ ఏదో ఒకటి ఇంకా ఇస్తాము కొత్త డ్రెస్సు ఏదో ఒకటి దాన్ని ఇంట్రెస్టింగ్ ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా చేస్తా పంపిస్తా
అవునా అండి యూనిఫామ్ ఉందా అండి మరి
ఆ ఉందండి గ్రీన్ అండ్ నావీ బ్లూ తో ఉంటది
మళ్ళీ మధ్యలో వెనజదే మరి స
ఆ ఆ ఆ రోజు కూడా ఉంటది ఒకటి క్రీమ్ అండ్ లైట్ బ్లూ
అవునండి మనప్పుడుయితే ఒకటే యూనిఫామ్ కదండి మళ్ళీ